ఏంలే మా చెల్లకి కింద పడ్డది
మీ చెల్లెల్ని గట్లా కిందపడేసినావే ఇప్పుడు ఏటనే మరి
అసలు నేను కావాలని పడే నేను ఎందుకు పడెస్తా నాకేం అవసరని నేను రమ్మన్నాను అసలు నా దగ్గరికి
అదే మీ అన్నకు తెలిసింది గదా తిడతాడునింగా
నీను అందరిని అందది తిడతాను మా మామయ్యను కూడా తిడతను తిడతాండు నీకేం పని లేదా అని అనుకుంటుది తిడతాడు
ఉహు ఇంగా చిన్న పిల్లలు మన చుట్టుపక్కల ఉన్నా మనం గమని ఉంటున్నారులే పోతే మనకే ఈ నిందలు మనం ఏం పడలేకున్నా మన దగ్గరికి వచ్చి వాళ్ళు పడ్డ మననే అంటరు
డొల్లున పడ్డది నిజానికి ఒకటే వెళ్తాను వాళ్ళ అమ్మ అయితే ఎక్కడి నుంచి చేయితో గంతులు వేసుకుంటా వచ్చి ముందు మూందు ఉంటది
సండేనా
హ్మ్
ఏమ్మో పానం దలది ఇల్తది మతే తల్ది అది కొంచమే దగ్ర ఉమ్ న్నా కాగాని గాని పానం తల్లి తలడిల్లుతది తల్ అన్
హుమ్ ఏ చెస్
చి చిన్న చెల్లదా
చిన్న షాలయితే ఏం కాదు లే పెద్ద షెల్లె
పెద్ద చెలనేనా పెద్ద చెల్ ఎడుతు స శినసల్నే ఏదువదా
ఇద్దర ఎడిపోలే గానీ ఏమో చినాది జర నయం ఆ బొమ్మ దుడు ఈ బొమ్మ దుడు అంటే సప్ ఎ ఎక్కువగా ఉంటుంది
కౌరియే చల్ల అలా కలుపుకోవచ్చంటవా
ఆ మరి ఈ
ఏమైంది ఇక బాధ బాధందవా అట్ల అయినందుకు
బ బ పిల్లనే మో నాకు ఎతేనే లే ఎతేలే ఎప్త మల్ళ
చానా పెద్ద కష్టం వచ్చింది
ఈ కుర్చీ గేమో మల్ల నెను స్టైల్ గా వెనక దిరిగి కూసోని ఫోన్ మాట్లాడతన మా వదిన
అంత సుకుమారంగా మాట్లాడుకుంటుండే మరి పిల్లలు వస్తే నీ దగ్గర ఎట్ట చెప్
కాాత ఉండళ్ళు నవ అడ్డది ఇగ నా దబ్బా బుర్ కొత్తలేదు ఎట్నోట్ల వెళ్ళ చూరికినా ఇక ఆ పిల్లని పట్టుకుంటే ఇక లేత్తలేదు ఆ పిల్ల నేను శోక ఒక చేయి లేపా కనే ఇక మావయ్య వచ్చి తిట్టుుకుంటూ దాన్ని లేపిడు ఇక
హు హు ఏం కుర్చీలో కూసున్న ఇది చూసుకున్నా ఇది చూసుకోగానే జడ మో పెద్దగాబడుతుంది ఇది ఎవరి జడ అని చూస్తే నా జడే ఏంద్ర వ జడ వయ్య జడల వంతు కొద్ది వంగుతంది
ఉమ్ పొడిగయింద నీడు ఆ అ అ
ఇంత పెద్ద జుట్టు అయితే ఎక్కడది అనుకున్నాను ఇడచూసీ నా తలకాయ్ కరేకట్ గ ఉపుతుంది. నేని నచ్చిని కరెక్ట్ డతు మన న జి మాత్ర ఎందుకు పెద్ద కాబట్టరి
నేనైతే న నీడలో చూసుకున్నా సంతోషపడతా డైరెక్ట్స్ చూసుకుంటూ ఏడిపో ఛ్చు
అవున్ మరి అట్నే ఉంటది ఎందుకు వచ్చాడో తెలుసా నా బిడ్డ నీ కోడలు మీరు ఆ పాప త్తాందినా పాపత్తాన్ని మమ్మీ జాగను మరోట్ అంటే మీ పాప వత్తాంది బూచో టికట అయి బూచలుతు బూచలుత్ంద హకంద హాకనప్ప
ఎట్లుంది గుడులో గుండు లో ఎట్లుంది నీ నీ ఆయన నీ ఆయన కూర్చొన్న అయితే ఇంకా అమ్మ భయం అవుతుట్టుంది స చూడలంటే
ఆ మా ఆయన భూచం వచ్చింది నా కొడుకు వచ్చింది నా బిడ్డ కూడా వచ్చింది కొంచెం కొంచెం ఏం చెత్తారు మీ మాయ్య కదా
తింటారు తినుడు అయి పలి
ఆయిపోయిందా మీ అమ్మఅమ్మ ఏం చేత్తాంది
అమ్మమ్మా వాళ్ళ మనవరాళకి జండు బామ్ పెడతాంది
అయో దెబ్బ బాలగ్ నందుకా
ఆ ఆ చిన్నపిల్లనే ఏమో బెడ్ ఆడ బెడ్ మీద వన్నల్లోటి కే ఉకే మంచం మించి పడతాారు
అవునా
ఊకే పడుతంది అమె అయితే ఊకే పడుతుంది కీసు వంటను లేచి కూచుంటారు అందరు - ఉంటే ఆదుర్యం ఇ అవా
పోర ఎల త నా ఆకలై
మళ్ళి ఇవఇవ దేవో నా ఇప్పుడు పెద్ద చెల్ల కింద పడే చెల్లనేవుో కింద పడి పెడతా కతం మనుషులంతంత ఉంది పైకి పోతంది కింది వత్తంది తెల్లరేసరికి అసలు ఏడుంటందో అర్ధమైదులే ఇల్లు మూలకు వ పోయి సిక్
ఆ
ఆ ఒకటే బొరుడు ఆమె
అవునా
ఇక నేను కూడా ఎందుకో అసలు ఘోరంగా పోడతాను నేను కూడా ఏముూలకో పోయినా తెలియదు మళ్ళా
ఈ పిల్లల్లో ఎం చదువుతారో మనకే తెల్వదు ఇగ
మా మామయ్య వచ్చింద్ చెప్పి మల్ల డ్రెస్ అంతా సెడ్ చేసి మళ్ళ చెద్దరు కప్పి పోయి పండుకున్నారుట మమ్మీ మా మమ్మీ చెప్తంద్ద్
అవునా
హు బోరుడే ఇక ఇల్ అంత బోరుడే ఈడ
ఆ
అడుంటేనేమో మా డాడీ సందులో మా మమ్మీ సందులో పండబెట్టి పోయిన వాళ్ళ మీద వచ్చి ఎటు పోయిన మా మమ్మీ మీద ఇటు వచ్చినా డాడీ మీద పడే ఈడేం లేదు ములగ్ పా ఉంటాన కతం చెల్ ఇల్లంతా తిరిగొత్తా నేను హి హి హి హి
ఉమ్ మీ అల్లుడో మీ నాన్నో క్రికెట్ చుత్తాండు మీ అల్లుడు కూడా క్రికెట్ చూసుకుంటా నోట్లో ఏళ్ళు ఏసుకోని సపరిత్తాడు
పనుకో బుద్ధయితాంది బాగా రోలయింది
ఉ చూడబద్దయితది కానీ రాబుద్ది కాదు ఏం చెత్తం
రాబుద్ధి కాదా
ఉ ఎప్పుడొచ్చినావు అమ్మా
ఉ సరే
ఉ సరే ఎప్పుడొచ్చినావు చెప్పు
ఏమో వాళ్ళు పుట్టలేడు ఇంకా ఆ బిర్యానీ చేసినప్పుడు వచ్చిన అంతే
ఆ ఆ ఆల్రడి అన్నాను ఆ ఏదో మనసులో పెట్టుకొని వత్తాలేదు అది ఏదో మనసులో పెట్టుకొని ఉ నేను ఏమన్నా అనుకున్నా అదేదో మన పెట్టుకొని వత్తలేదు అది వత్తాందా వత్తాందా అంటన్నా ఇమ్మా ఆయన అదే
మనుషులు ఉన్నాయన్నీ ఆల్రెడీ తీ మనుసులున్నాయన్న ఆల్రెడీ తిట్టినా ఇసిపెట్టినా ఇంకేమి మనసులో పెట్టుకుంటా
మరి అది వత్తందా అది వత్తాందా అంటాను
నువ్వు ఎళ్తున్నావు కదా అక్కా ఫోన్ ఫోన్లు మాట్లాడేట్లుందో నాకు పని
మా ఇంటి పక్క ఒక తాత ఉన్న చూసినావా వాళ్ళ పెద్ద బిడ్డకి పెళ్ళయింది బిడ్డ పుట్టింది చూసినావా అలా చెల్లలేదా ఇంకా కూతురు లేదా ఆయనకు
ఆ
ఆ ఆమె కూడా ఎంగేజ్మెంట్ అయ్యింది కాద
నాకు వాళ్ళు ఎవ్వళ్లో తెల్వదు
దిన్ని చూసినావనే
ఓ ఓకే ఓకే ఓకే
మ ఆ మా పూల పండ్ల అయిని మీ దోస్త అయినా పూలి పండ్ల అయినా న వెనే స్టాఫ మీద కూర్చొని వాళ్ళ ఆయనతోని ఫోన్ మాట్లాడతాని అటిద్దకుంట మ ఫోనయితే మాట్ా మ ఎ ఆయన వచ్చ నేల ఇవై ఆరు తారీకుకి వెళ్ళద
ఉహు
ఆ
వచ్చేంద అంటే జూన్ ట్వంటీ సిక్స్ జూన్ ట్వంటీ సిక్స్ ఇరవై ఆరా
ఆ అవును
స
మరి తీపుకుంటా మాట్లాడుతుంది గా వాళ్ళ అయిననే అనుకుంట అనుకుంటున్న మరి అవునో కాదో ఎంగేజ్మెంట్ అయిననక ఈగ వాళ్ళ అయిననే గా టై లో మాట్లాడితే ఆ అట్నే ఉంటది అన్యాయంగా తొందర చెప్తాను అబ్బాయి అంత మనసుల
ఏం చెస్తారటయన వర్క్
ఏం చేస్తాడో మరి నా గుడంద అరిగి తెలవదు కాని ఫోటో చూసినా అబ్బాయి అయితే అంత మంచిమే ఏమో, అంత ఫటాఫట్ చెప్తారు. ఏంది ఏంది ఏంది ఏంది అని చాలా మందిని కనుక్కున్నా, అంత లేదు
ప్రెగ్నెంట్ ఆటగా కదా, ఆమె కూడా వాళ్ల వాళ్ల అక్కకు.
వాళ్ల అక్క ఎందుకు ప్రెగ్నెంట్ అయి వాళ్ల అక్క డెలివ ఎప్పుడు అయింది గర్భవతి కాదు
దిగుడు అయిందా
ఆ ఇప్పుడు ఆ పా ఆ బిడ్డకు మూడు నెలలు ఏమో
ఏయ్ కొడుకా బిడ్డ
బిడ్డా నేను డెలివర్ నేను నేను ప్రసవించినంకా ఒక రెండు మూడు నెలలు లేగా బస్ వించింది
అమ్మతోడా అంటే ఏడే
నేను ఒకటే ఫోన్ చేసి అనుకున్నాండి ప్రసనిించి అక్కడున్నా మాతగారుంంటి కాడ ఉన్నా అయితే ఎక్కడ ఏపియాలి ఎక్కడ ప్రసం ఇం ఏపయాలి ఏ దోకన్లు వేయాలిని ఆ అన్నక ఫోన్ చెతా అయన అ తాత ఆ తాతగా నే నాకు ఎందుకో ఇక చిన్న న నా కొడుకు కడుపులున్నప్పుడు అన్నది కదా ఆ ఉంటాయి కదా అవి తీసినవి ఉంటాయి కదా అవి పట్టుకొని ఆమె అప్పుడు బైపీస చేసిందట అది ఏదో గ్రూప్ అట ఆ జష్ అంటాంది కదా నీకు బిడ్డే ఉడుతుంది ఇప్పుడు ఖచ్చితంగా అనదట చిరున్నడు కడుపులు ఉన్నప్పుడు అ అంటే ఇక నాతోనుొచ్చి చెప్పిండు మీ అన్న
ఆ
చూడాలిగా నను హ నేను అనుకున్నా ఈ ఆటు దిడ్రు హిద దాటేష ఉండి ఇఊడు నా అ దృష్ట శాతవ దే ఉందయా అవు ఫస్ట్ అప్పుడు కూడా అన్న తెలుసా అ సంంగ ఊడతా బుడ్ధ వెతు ససంగా బడ్డ ఉతుందినే ఆ రిపోర్ట్ లో ూషిల్ అది అ యూషి ఆ చె అ ఇప్పుడు మళ్ళా ఆ అది పదకొండో తరగతేనట ఊ
ఆ మీషోల లెక్కనే ఎక్కువ అవుతుది ఏం ఏన్ రాకున్నా కూడా
ఉందంటవ మా చెల్ల కన్నొచ్చు తెలుసా తన ఆంగ్ల లో మాట్లాడుతుంది ఇప్పుడు
అయ్యో ఎవరైనా మాట్లాడతారు చెల్లెనంటాంటే కోపం వస్తాంద ఆ
చూపిస్తాను నేను ఒకరికొకరికి అంట అంటే నేను మాట్లాడుతుందని చెప్తున్నా సరే ఇప్పుడు వత్తాను తమ్ముడు ఇప్పుడు నమ్డు ఇప్పుడు చెప్పమ్ముడు ఆ సరే అనుకోఅమ్మడు నీది నీదే పాట నాది నాదే పాట చిన్నపోయిన మ ఇప్పుడే నిద్ర వత్తాందంటాను ఏమేసుకోనులో
చింతకాయ పచ్చడా నూనె కాదు అంటే పులుసు అంటే నిన్న ఎగ్ గుడ్డు తిన్నా కదా ఇగ చింతకాయ ప చెడును నూనె పోస్కొని తిన్న
అవునా
ఊ ఊ ఇంకేంది నువ్వు కోడి కూర తో తిందిగా ఊ మే ఆయన మేస్ ఇట్లా అన్నావు కదా
ఆ అవును
చేసుకున్నారటనా పెళ్ళి లో చేసుకు సరే బాయ్